హలో
హలో హలో
మ్ అదే కాలు కట్టయింది కదా చెరుకు గురించి చెరిగావా చెరుకైతే ఈమాత్ లో స్టార్ట్ చేస్తారన్నమాట ఈ మంత్ స్టార్ట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు కూడా నాటోచ్చన్నమాట చెరు కి అది భూమ్ బాగా దున్నుకోవాలి కొన్ని రోజులు ఎరువులేసి బాగ దున్నీ అదేమీ పేడా ఆ అవ్ పేడ కావచ్చు కోళ్ళేరువు కావచ్చు ఇదంతా ముందుగానే పోసి బాగాదున్ని
మ్
మడకు పెట్టుకొని దానికి పాదుల్లాగా బాగా తీసుకొని కాలువలు చేసుకొని నీట్గా ఎగేసుకొని పెట్టుకోవాలి దానికి ఇంగ చెరుకొనుక్కొచ్చుకోవాలి
ఆ అంటే మనమే కొనుక్కోచ్చుకోవాలా ముందుసారి వేమన్నా మిగిలుంటే అవి కుడా నాట్
ఆ అవ్వుంటే నాటోచ్చు మన దగ్గర లేదంటే వే దగ్గర పోేసి తన్నిత చెప్పి తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్ కొనేసి ఒక మూర మూర అంటేె రెండు మూడు పిచ్చులు మూడుపిచ్చులు ముడు పిచ్చులు పెట్టి కట్ చేసుకోవాల అంటే పెద్ద పెద్ ద్దగా నాటోచ్చు నాట్ అది ఏదన్నా తొక్కిన ఏదన్నా చేస్తే మొత్తం సన్ సాలుకు తీసుంటారా దాంట్లో పెట్టి పుడుస్తారు కదా
మ్ మ్ ఆ దానికి మాత్రం మనుషులే చెయ్యాలి కదా
ఆ దానికి కట్ చేయాలా కట్ చేసి చిన్న చిన్న పీసులు పీసులుగ కట్ చేస్
అంటే ఉత్త చెరుకు ఉంటే సరిపోతుందా దాని దానికేమన్నా కన్ను లాగా
కండ్లు ఉంటాయి ఉంటాయి ఒక్కొక్క గడి గడికి చెరుకు గడికి ఇటు సైడ్ అటు సైడ్ మిడిల్ లో గట్టిగ ఉంటుంది దని దగ్గర కన్ను లంటాయి ఆ కన్ను ఉంటేనే మొలకలోస్తాయి లేదంటే మొలకలు రావు
మ్ హు
అవి చూసుకొని కొట్టుకోవాలా
ఆహా
ఒకో దగ్గర పోయినాయనుకు కండ్లు పోయినయి నాటినాం అనుకు కో చేరుకులు రావు అది చాలా ఖర్చుతో కూడింది అందులో వన్ ఇయర్ ప్రాసెస్ అది నియర్లీ టెన్ మంత్స్ ప్రాసెస్
అంటే ఒకసారి చెరుకు నాటేసిన తర్వాత నీళ్ళు వేస్తే
నీళ్ళు వేస్తనే ఉండాలే వీక్లీ వన్స్ వేస్తనే ఉండాల త్రీ డేస్ మన్స్ వేయ్యాలి స్టార్టింగ్ లో ఆరిపోకుండా దాన్ని కలిపి తీీయించాలా మనుషులు పెట్టి తోవ్వించాలా మళ్ళ ఎరువులేయలా మళ్ళ పాదులు పయలు కాలువల కిందక్ తీయల్ల
మ్
కొంచెం పెద్దదైన తర్వాత ధన్ని ఎగేసుసుకోవాలే గట్లకి సార్ళ్లుకి నాటుతాము గట్లకి తీసుకోవాల మ్ ఎక్కువగా ఉండాలా నీళ్ళు తక్కువగ ఉంటే అయ్యి
దానికి పందులు అవన్నీ కూడా వస్తా ఉంటాయి కదా
ఆ
పందులు అట్లా
వచ్చినప్పుడు దని ముళ్ళు కమ్ అవును కమ్మిలు పెట్టాలా అది చెరుకు కొంచెం పెద్దదైన ప్పుడు తీపి వస్తుంది కదా అవి తినేకోచ్చేస్తాయి వాటికి తినేకి ముందుగా
ఆ
అందువల్ల వస్తా ఉంటాయి అవి అందుకు అనేసి వాటిని చూసుకోవాలా
హ్మ్
అది కొంచెం గూడ జరిగిన తర్వాత ఊనిపోకుండా
హు గుత్తూర్ ఎందుకు గడతారు
పడిపోతుంది చెరుకు కొంచెం పొడుగు పెరిగింద వాటర్ ఎక్కువ దనిఅనుకో కింద పడిపోయింది అనుకో ఒకసారి ఇగ రావు స్ట్రైట్ గా పోతే ఫై
ఆ
అప్పుడు బాగుంటారు అందులో ఇప్పుడు మనుషులు మీరు వన్ ఇయర్ వరకు నీళ్ళు వేసుకోవాలి వర్షాలు సరిగా పల్లేదనుకో బాయిల్లో బోర్లల్లో నీరు లేదనుకో అదానికి సరిపోదు ఆ
అంటే ఉత్త చెరుగ్గా అమ్మరా బెల్లం చేసే అమ్ముతారా
బెల్లం చేసి అమ్మచ్చు చెరుకు ఫ్యాక్టరీకి దోలొచ్చు చెరుకు ఫ్యాక్టరీకి అయితే అది ముందుగానే మనము ఆ ఫ్యాక్టరీ వాళ్లతోను పాస్ బుక్ ఎత్తుకొని పోయచ్చి లరు నేను తర్వాత వచ్చి తీసుకెళ్ళాలండి రాసి పెట్టాలా
ఆ
అట్లా చాలా ప్రాసెస్ ఉంటది దనికి ఇది చేరుక అయితే ఆడుకొని బెల్లం అయితే
అదో పెద్ద ప్రాసెస్ కదా బెల్లం చేయడం మొత్తం చాన మంది కావాలి అవంతా
అవును మనుషులు రావాలా దాన్ని చెరుకు కొట్టాలా క్రెషర్ లో పెట్టాలా పాల్ తీయాలా పాలు కాంచాలా మళ్ళా పాలు కాంచేదానికి మనుషులు అది బాగా చూసుకొని పక్కగా వి పొయ్యాల ముద్దలు బెల్లం ముద్దలు పట్టాలా
హ్మ్
చెయ్యాల చేస్తేనే కదా అందరూ అట్లే అమ్మేస్తే ఇంక బల్లం మొత్తం లో మనకు యానించి వస్తది మొత్తం షుగరికి వెళ్ళి పోద్ది
ఇప్పుడు ఎక్కడా అది నల్లబెల్లమే అసలు
చెరుగు తోట ఎక్కడంద ఇప్ప చెరుగు తోట యడుండాది
ఇక్క లేవు అదే అడిగింది ఎక్కడా అసల్ చూడడం లేదు నేను చిన్నప్పుడు అయితే అంత బాగా కనిపిస్తా నాకు యాడ జూసిన చెరకు స్మెల్లే ఎటనో అంతా పొసేసింటారు రోడ్ అంతా
పక్కోళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన మనిషి దొరక చేసుకోలేక వర్షాలు తక్కువ ఉంది నీళ్ళు లేక చాలా మంది పనులు ఆపేసినారు ఇపుడు
ఊమ్
ఏదో పని చేస్కొని బతుక్ న్నామా లేదంటే వేరే చెట్లు పెట్టేస్తాను అ అమ్ నన్న పరిస్థితి
ఇప్పుడు ప్రజెంట్ కి నీళ్ళు ఉన్ అంటే అదే మంచి వ్యాపారం
వన్ ఇయర్ వన్స్ చాలా వరకు బాగుంటుంది ఎని ఉండాల కదా మీ పిన్ని కాల్ చేస్తాంది
ఉ
చాలా బాగుంటది చేసుకోవాలా వన్ ఇయర్ వన్సు మేను ఒకసారి తింటాము రెండు సార్లు వన్ వాడుకోవచ్చు ఆదాయం ప్రాఫిట్ ఒకేసారి లక్షలు ఆదాయం
ఉ లాస్ వస్తే కూడా చనా కష్టం కదా అం
లాస్ట్ వస్తే వన్ ఇయర్ వర్కు ఏకు
ఉ
ఒకోసారి బెల్లం రేట్లే ఉండవు చన్నా ఆర్గానిక్ పసుపు పసుపు
ఊమ్
వందల ఖర్చు
ఊమ్
ఇప్పన్న
మన సైడ్ ఏమి ఎక్కువేస్తారు
మన సైడ్ ఎక్కువ మడి
ఉహు ఉ ఉ మన సైడ్ ఎక్ ఎవరు కూరగాయలు ఏసి అమ్మడం అట్లేం ఉండదా
ఏదో ఏస్తారు అంతే ఎక్కువగా ఉండదస్
ఉహు
అందుకే బయటినుంచి
వునులే మనం తినాలనుకుంటే మనం నాటుకొని వేసుకుంటారు
పాలం కూరగాయలే టమాటా కావచ్చు ఊటా బటా బస్
అవును
ఏది వన్ ఇయర్ రా వన్ ఇయర్ లో ఏదో ఒక సంవత్సరం లోట లోటా స్యిసర క లేదంటే ని పోస్తాను కోసిన కూడ వాళ్ళు ఒకసారి కాదు ఒకసారి రేట్
ఉ హ ఏ ఎప్పుడు ఎక్కుతుందో ఎప్పుడు తగ్గుతుందో చేప్పలేం
లేసే దాన్ని బట్టి వాళ్ళ అదృష్టం
అది మనం ఫిక్స్ చేసుకోలేమా రేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది
చేయ అలా కదా ఊ మనం ఫిక్స్ చేయాలి కదా తారు చేస్తా
ఉహు వాళ్ళు చేసుకునింది వాళ్ళు అమ్ముకునే దానికి కూడా గవర్నమెంట్ ఒక రేటు పెట్టాలా
పెట్టితు కష్టం ఎవరైనా చేస్తరు
ఉ ఇప్పుడు వాళ్ళు చేసిందే మార్కెట్ లో వచ్చ అమ్ముతారు కానీ వాళ్ళే తక్కువ కొని వీళ్ళు ఎక్కువ వచ్చి అమ్ముతారు వీళ్ళ ప్రాఫిట్ ఎక్కువ కదా అప్పుడు వాళ్ళే వచ్చి అమ్ము కోవచ్చుకదా
మధ్యలోలా వాళ్ళు నమ్మలేకనేయి కదా ఇప్పుడు ఎంత దూరం ఉంటారో ముసలోళ్ళు అయిపోయి ఉంటారు రవాణా సౌకర్యం లేకుండా ఉంటుంది మధ్యలో దలారి పోతాడు వాడు ఆదాయం ఆ పక్క రైతుకి తక్కువ కుంటారు ఈడు చమ్మినప్పుడు వీళ్ళ లాభం చేసుకుంటారు చేజీవా త మ పాపో
ఆ అంతే
తర్వాత సినీ మానే ప్రాఫిట్ వాళ్లకి కంపెనీ వాళ్లకి సాయం దగ్గరారా చెట్లు పెట్టేస్తాను మా చెట్లు పెట్టేస్తాను అవునంచి టకా ఇలా అపోతున్నారు అని
చైలేక
ఏ మాడి కాయలు రెట్లు తెస్తా లేడు ఏం చేస్తారా
హ
ఇప్పు అంద్రూ పక్కన పక్కన మామిడి చెట్లు పెట్టుకుంటారు నేను కూడా ఎంత ఖర్చు దాని కూడా ఇరై సార్లు తున్నాల
ఉమ్
మందులు కొట్టల్ నీళ్ళ కట్టన్నా ఎండాకాలము పూర్తిగా నీళ్లు కట్టాల ఎండలకి నీళ్ళే ఒక కొందరుకి నీళ్ళు ఉండడువా ఎండాకాలం ఏ నీళ్ళట్టాల అబ్బా మనిషిని పెట్టి నీళ్లు పెట్టి దానికి ఏం వస్తాంది
అంతే అంతే హ
టూ ఇయర్స్గా మామిడి చేట్ండవే మాదాల వెలు పడిపోతున్నారు తోలుండే వాళ్ళరూ పెట్టిన ఖర్చులు ఉన్నా ఇస్తే చాలు మనకి ఏం మీగులా లేకపోతే కూడా పోనే
అదే కదా
మిగలాలి కదా మిగలట్లేదు కదా
హ ఇప్పుడు చిత్తూరు సైడ్ అంతా ఇవి నార్మల్ గా ఇవే ఉంటాయి పెన్నూరు సైడ్ అంతా ఎక్కువ నాకు బంతి పూలు ఆ పూలే కనిపిస్తానయి
ఆ సైడ్ ఎక్కువ పువ్వు ఏ కూడ వాళ్ళు ఎక్కువ కూ ఎన్ని రకాల పూలు ఉంటాయి చూస్తారు బ పూలల్ ఎల్లు ఎలు బి చప్పు ఎక్కవ ఉంటయి
మొత్తం అడివే అయినా పూలు బా వడతానాయి
అది పెద పంట మూడు నెల్ల పంట
ఉ పూలు బాగానే పోతాయి కదా రేట్లా
ఉమ్
అది కూడా నేల బట్టి పండుతాయా
ఆ
అది కూడా నేలబట్టి పండుతాయా
నీ నీల్ ఉండాలే
హ
వాళ్లకి కూడా ఉంటాయి అది ఖర్చు పాపము కోసీ ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు
ఉమ్
అట్లా అని ఏది చేయకున్నాలేదా ఏదో ఒక చేయ్యాల
ఉమ్ అ
ఆ
అ